హలో
హాయ్ రా
హాయ్ అక్క
బాణావ
బాగునక్క మీరు బాగున్నారా
ఆ బాగున్నా ఏం చేస్తున్నవ్
ఏంలే అక్క కాలి.
అవునా తిన్నవా మధ్యానం.
ఉమ్ తిన్నాక అ మీర్ తిన్నారా?
ఉమ్ తిన్నాం ఎమ్ కర్రీ
మాది పప్పు
అవునా నువ్వే చేసినవ్గా నాది గుడా పొద్దున పప్పు పాలకూరొండిన ఇగ అద్ అయిపోయింది ఇప్పుడు ఒండాలి. మళ్ళీ కర్రీ దొండకాయ్ చేద్దాం అనుకుంటున్న.
అవునా
ఆమ్మో నువ్వే ప్రిపేర్ చేసినవా కర్రీ
నేన్ మా ఫ్రెండ్ ప్రిపేర్ చేసింది.
అవునా ఇంకా మరి ఇంకా
పనకాయనం.
కాలేజేనా మీరు
ఆ కాలేజే అక్క.
మ్ కాలేజ్కెళ్తున్నవా
ఆ ఎళ్తున్నమక్క ఈ రోజ్ ఎళ్ళినం.
ఎట్లా డైలీ బస్కెళ్తరా
ఆ బస్కే ఆర్టీసీ
ఆర్టిస్ట్ బస్క ఎంత టైం పడ్తది కాలేజ్కెళ్ళడానికి
ఒక అర్ధ గంట పడ్తది.
అవునా
మ్
ఇంకా ఫ్రెండ్స్ అందరు కల్సి ఎళ్తరా
ఆ అవునక్క ఫ్రెండ్స్ అందర్ కల్సి ఎళ్తాం.
మ్ హ్ ఇంకా మరి ఎగ్జామ్స్ ఎప్పుడు చదువుతున్నారా
ఎగ్జామ్స్ రేపట్ నుంచి మిడ్ పెడ్తా అంటున్లక్క సేమ్ ఏమో సిక్స్టీన్థ్ నుంచి
ఆ అవునా
మ్
ఇంకా మరీ స్కూల్ ఎట్ల కాలేజ్ ఎలా ఉంది.
హలో!
కాలేజీ ఎట్ల ఉంది. మంచిగ క్లాస్సేస్ ఎట్లా జరుగుతున్నాయి ఇంకా
మ్ క్లాసెస్ గిట్ల మంచిగనే జరుగుతున్నయి అక్క
అయిపోయిందా మరి ఇప్పుడు ఇగ సబ్జెక్ట్ చెప్పడం సార్ వాళ్లు
ఆ ఇంకా అయిపోలే అక్క మ్ ఇంకా మీ సెమ్ ఉందిగా సెమ్ వరకు చెప్తరు. మిడ్డే ఇది జస్ట్
అవునా ఇంకా ఉగాది ఉందిగా మరి హాలిడేస్ ఏమైనా ఉన్నయా కాలేజ్కి
లేవు గన్ మేం తీస్కుంటాం. ఉగాది కాబట్టి ఇంటికి వెళ్ళ వెళ్ళాలి కాబట్టి
మ్ హ్ ఎట్లా టూ త్రి డేస్ ఎళ్తరా?
ఆ టూ త్రీ డేస్ ఎళ్తం.
ఎట్ల ఎళ్తరు ట్రైన్కా, బస్కేనా
బస్సే.
బస్సేనా ఎన్ ఎన్ని అవర్స్ ఉంటద్ ఏంటి జర్నీ
పా ఫోర్ అవర్స్ ఉంటది.
మ్ హ్ అవునా చాలా లాంగే అయితే
ఊమ్
ఊహ్మ్మ్
ఈ గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా అక్క మీ సైడ్
ఆ వస్తున్నయి న్యూస్ వస్తుంది కదా గ్యాస్ దొర్
ఆ అదే గ్యాస్ దొరకట్లే అన్ న్యూస్ వస్తుందిగా మరి
అవును కానీ తెలియదు మేము ఈ మధ్ ఈ మధ్యలో తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు తీసుకోలేదు కాబట్టి మాకు తెలియదు అ
ఆహా
బుగ్ చేస్తే అవ్వట్లేదాని అంటున్నరు గ్యాస్
అన్ అదే మొత్తం ఎక్కడ చూసినా అదే న్యూస్ వస్తుంది గ్యాస్లు దొరకట్లే
ఆ అవును కానీ తెలిదు రేట్లు కూడా పెరిగినయి ఇంకా బ్లూ కలర్ సిలిండర్లు అయితే హోటలల్లో వేసేటి అవిగ దొరకను గుడ దొరక ట్లే దాని వల్ల చాలా హోటల్ గిట్లా క్లోజ్ అయినయ్
అవునా
ఉమ్ సిలిండర్లేక వంటచే సిరి సిలిండర్ ఉంటేనే కదా
ఆ
ఊహ్మ్మ్ ఏమో ఇప్పుడు యుద్ధం జరుగుతాంది కాబట్టి ఒకటే ఆర్ధికంగా దెబ్బబడుతుంది మనకి ఇండియాకి ఇంక సిలిండర్ దొరకట్లే ఇంక మళ్ళ పెట్రోల్ గూడ దొరకాదు అంటున్నారు ఇంకా తర్వాత
ఉమ్
ఇట్లమరి మీది హాస్టల్ కదా మరి ఎట్లా నడుస్తున్నదా మీకోస్తయా
హాస్టల్ ఆ
మీకు దొకుతున్నాయ అంటునా హాస్టల్ కదా మీకు ఎక్కువ పడతయి కదా
ఉమ్ దొరకట్లే వని అంటుండు మా మేడం మాది కట్టెల పొయ్యిమీదనే వండుతలే
అంటే ఇప్పటి నుంచ ఫస్ట్ నుంచి వండుతర అట్
ఫస్ట్ నుంచి గట్టల పోయి మీదనే వండేది మా హాస్టల్ల వర్షం గిట్ల వడినప్పుడు గ్యాస్ మీద వండుతరు ఇప్పుడు ఎట్లాగొ సమ్మరే గదా ఉమ్ కట్టెల పోయి మీదనే వండిపిస్తది మా మేడం డబ్బులు పెట్టదు మా మేడం
అవునా కాని అంది కూడా మంచిదేలే
హాస్టల్ అనగానే ఒక పెద్ద గుట్ట ఉంటది ఆ గుట్టకు తీసుకపోతరు కట్టలు తీసుకొని వస్తరు
ఓ అంటే ఎవరు వాల్ మేడ వాళ్ళే వేరే వాళ్ళతో తెప్పిస్తర
ఆ ఉంటరుగా వ్ వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు
అహో వాళ్ళతోటి తెప్పిస్తరు అవునా కానీ హాస్టల్ కాబట్టి చాలా కట్టలు వడతయి కదా ఇబ్బంది గాదా
చానా ఎమ్ చాన పెద్ద గుట్టనే ఉంటది ఇక్కడ
ఆహా అవునా
హ్మ్మ్
ఉహు ఇంకా మరి ఇప్పుడు నైట్ ఏం ప్రిపేర్ చేస్తరు మీకు
తెలీదు అక్క మాకు
మరి సండే సండే ఏమన్నా స్పెషల్ ఉంటందా మీకు
సండే సండే చికెన్ అట్లా పెడుతారు.
అవునా బాగుంటదా హాస్టల్ల ఫుడ్డు.
అంత ఏం బాగోదు నార్మల్ గా చెప్ మరీ అంత బాగుండదని చెప్పాలేం. కొంచెం బాగుంటది కొంచెం.
మ్ హు అవున ఉగాది ఉగాదికి ఎల్తే ఈగ టూ త్రీ డేస్ ఉండేసి ఓస్తరా ఫ్రెండ్స్ అందరూ ఉహామ్ ఇగా మళ్ళీ ఈ ఎగ్జామ్స్ తర్వాత నేన ఇగ మీకు హాలిడేస్
ఆహ్ ఎగ్జామ్స్ తర్వాత మళ్ళీ.
ఆవునా. ఈ శ్రీరామనమికి ఎల్లారు కావచ్చు ఇంటికి మీరు.
ఆహా ఇగ వెళ్లాం శ్రీరామనవమికి అట్లా.
ఉమ్ ఉహూ. ఇంకా మూవీస్ గిట్ల చూస్తారా ఎప్పుడన్నా.
ఆహ్ మూవీస్ గిట్ల చూస్తాం రీల్స్ గిట్ల అంతే ఇగా నేట్ లేకపోతే మూవీస్ చూస్తాం.
ఉమ్ ఎక్కడ నువ్వు ఏం మూవీస్ చూస్తావు.
అన్నీ ఏది ఏది ఫేమస్గా అనిపిస్తే అది. ఉమ్ మీరేం చస్తారాక్క హారర్ మూవీస్ ఆహ్.
ఆహ్ నేను కూడా ఎక్కువ కామెడీ హారర్ అన్ని చూస్తా నేను.
ఉమ్
ఉమ్ ఎక్కువ ఏ హీరో అంటే ఇష్టం.
అందరూ ఇష్టమే ఎవరు కొత్తగా ఒస్తే అల్లు.
అవునా ఉమ్ హు. ఇంకా మరి మధ్యలో ఈ మధ్యలో రీసెంట్ గా చూసిన మూవీ ఏంటి.
రీసెంట్ గా రాజు వెడ్స్ రాంబాయ్ చూసిన అప్పటి నుంచి ఇంత వరకి ఏ మూవీ చూడ్లే ఇంకా.
ఓమో చాలా తర్వాత చాలా మూవీస్ వచ్చినాయి కదా.
ఉమ్ చూడలే ఇంకా ఏమ్.
అవునా.
ఉమ్.
ఉమ్ హు ఇంకా ఎప్పుడన్న ఫ్రెండ్స్ తోటి అట్లే బయటకి వెళ్తారా.
ఆహ్.
ఉమ్ ఇంక్ షాపింగ్ చేయడానికిట్లా.
ఆహ్.
ఉమ్. ఉమ్ ఇంకా మరి ఏం సంగతులు.
ఇంకా చెప్పండి ఒకమే.
ఉమ్ హు. ఇంకా సాంగ్స్ గిట్ల వింటారా మీరు బాగా.
సాంగ్స్ అట్లాంటివి ఏం వినం.
ఉమ్ మరి మీరు. ఎమ్ సీన్ ఫోన్లానే చూసిలే మూవీ రాజు వెడ్స్ రాంబాయ్.
ఆహ్ ఫోన్లే ఫోన్ ఏ.
ఫోన్ లో చూసిల ఫ్రెండ్స్ అందరా మీరు ఒక్క ఒక దానివేనా.
అందరూ. ఫ్రెండ్స్ నేను ఇంకా ఎవరు ఫోన్లమే ఎవరి బెడ్ మీద వాళ్ళు పండుకొని అందరం ఒకసారి చూసినాం.
ఉమ్ హు అవునా.
ఉమ్.
ఉమ్. ఇంకా మరి ఏం సంగతులు.
చెప్పక్క.
ఇంకా ఏములే చెప్పు ఉమ్ ఏదన్న మాట్లాడు నువ్వు. హలో
మీరు చదువుకుంటరా అక్క
లేదు నా స్టడీ కంప్లీట్ అయింది.
ఔనా ఏం జెశిల్లూ.
అ నాది డిగ్రీ వరకె
ఔను డిగ్రీలేబ్యాచ్ ఏ అ ఏ గ్రూప్
నీనా బీఎస్సీ జేశా
ఉమ్
ఉమ్ ఉమ్ ఇంకా ఇగ ఎల్లుండి సండే కదా ఎమన్నా ప్లాన్ ఉందా బయటక్ తిరగడం
అట్లాంటిదేముండదక్క వార్డెన్ వంపదు
ఉహు రేప్ సెకండ్ సాటర్డే గదా ఉందా మీకు
సెకండ్ సాటర్డే ఉంది కానీ మేం కాల్న్ నేన్ కాలేజ్ వోను
ఎందుకు?
రేపు మా ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు నిన్న నే మాక్ ప్రోగ్రామ్ జరిగింది గద
ఓహో అవునా
ఎవ్వర్రాలే ఇంగ రేపు గూడ రారంట మా ఉంకో బ్రాంచ్ ఫ్రెండ్ ఉంద్ ఉంది గాని ఆళ్లదేమో ట్రిప్క్ దిస్కెళ్తులంట వాళ్ళ సివిల్కి బ్రాంచ్ కి సంబంధించి చింది ఇంగెఎవ్వర్లేరు.
అవునా
ఇంగ రేపు గుడా ఒపో రేపొక్క రోజు బోనింగా రేపు సండే సండే ఇగ ఎట్లా మండే నుంచి బోత మళ్ళా
ఉమ్ హు
ఉమ్
స సరేరా మరి
సరే అక్క మరి ఉమ్
ఆహ్ ఓకే